అదెం.
బాగున్నామండి మీరే ఎలా ఉన్నారు.
అవునవును. తిన్నారా.
ఆహ్ తిన్నాం తిన్నామండి ఈ టైంకి అంతా కంప్లీటెడ్.
ఆ ఏం చేస్తున్నారు నేనా తగినం దొబ్బతా ఉన్న అట్లా
ఓఓ ఎబ్బా తన్తో వ చిన్నదేనండి ఇప్పుడు అందరికి పెట్ ఈము
సి ఇంంగా చదువుకుందాం అనుకుంటాం
ఆ నిజం నిజం చెప్పండి నిజం చెప్పండి రీల్స్ చూస్తాం మీరు చదువుకు రియల్ గానే చదువుదాం అనే
నిజేంగా అను ఫైవ్ మినిట్స్ చూద్దాము చదిదాం అనుకుంటే ఇంక అట్లట్లే చూస్తా చూస్తా అట్లట్లే ఇంకా టూ అవర్స్ అట్లే గడిపేస్తున్న దానింతో
ఆ ఇప్పుడు అంతా అదే అండి నా పరిస్థితి కూడా అంతే ఒక్కొక్కసారి న ఎప్పుడ ఎప్పుడు దాన్ని అవాయిడ్ చేయ్యాల ఆన్ న్నా అన్ ఇన్స్టాల్ చేయ్యాలనుకున్నా కూడా ఎందుకో నా నాకు మనసు రావడం లేదు అసలు అది లేకపోతే ఇంక మనం లేమేం అనిపిస్తుం ఎలాగా అంత అడిక్ట్ అయిపోయాము దానికి సర అందులో ఏముందో కూడా తెలియదు
సోషల్ మీడియా అధిక్టిషన్
ఆ ఈ సోషల్ మీడియా ఆ
అదే పేరెంట్స్ కూడా అట్లనే తయారయిపోయినారు పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళ ఒకవేళ తినకుండా ఉన్నారుార అనుకో వాళ్ళకి ఫోన్ ఇవ్వడం బ
ఆ వాళ్ళే సంచిగా చెప్పేది వెళ్ళి వాళ్ళు కూడా నేర్చుకుొని పిల్లలకి చిన్న పిల్లలకు కూడా నేర్పిస్తున్నారు
అవును
రెండు తన్ని తినిపిస్ పొయే దానికి ఫోన్ ఇచ్చి
ఇంకా పిల్లలు ఏడుస్తానలా ఇద్దాం అంటంట ఇంకా వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోతారా ఇకా రీసెంట్గా రీసెంట్ గా ఒ పిల్లుడు అంతే బాగా అడిక్ట్ అయిపోయి ఫ్రీ ఫైర్ ఆడతా ఆడతా నిద్రలో కూడా అదే మూమెంట్స్ స
అవును అలాంటివి చాలా చాలా చూసానండి నేను న్యూస్ లో చాలా విన్నాను మొన్న రీసెంట్ సెంట్ గా ఏదో ఒకబ్బాయి నైట్ టు మార్నింగ్ కంటిన్యూస్ గా పబ్జి ఆడుకుంటా, ఆ ఎయిర్ ఫోన్స్ చేలో పెట్టుకొని ఆ అబ్బాయికిప్పుడు చనిపోయాడండ
అవునా ఈ సోషల్ మీడియా చాలా మందిని చంపేసిందబ్బా
ఆ అదేదో అది అదొక టెక్నాలజీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు, దాన్ని మంచి వేలో యూస్ చేయేలా గాని ఇలా అంద ప్రతి ఒ ఒక్కరు దాన్ని రాంగ్ వే లోనే యూస్ చేస్తున్నారు బాగన్ ఇంకా మనకి మంచివొచ్చాయి తెలుసుకోవడానికి అని అనుకోని యూ దాన్ని
మంచి ప్లాట్ఫార్మ్స్ ఉన్నాయి యూట్యూబ్ అనేసి బైజుస్ అనేసి ఇంక లింకుడిన్లు గావ మన రెజూమ్ని బూస్ట్ అప్ చేసుకోవచ్చు స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు
ఆ మంచి మంచి వేలు ఇప్పుడు ఎవ్వరండి అలా ఆలోచిస్తారు
అంటే బాగుపడాలన్న చెడిపోవాలన్న ఇలా ఇంకాదే
ఆ బాగుపడే అని అ బాగుపడే అనుకునే నిమిషంలోనే
ఆ
పక్కన ఒక రాంగ్ వే నడుస్తా ఉంటుంది మన పక్కన ఫ్రెండ్స్ ఉంటారే, వాళ్ళుంటారు కొందమంది అలా మనల్ని అట్లా అడిక్ట్ చేసేస్తారు. ఇంగ కొంద్ మంది ఇన్ స్టా లో ఫేక్ కౌంట్స్ అంటా ఫేక్ అకౌంట్స్ నుంచి అలా బెదిరిచడము మెసేజ్ చేయడము
క్లాస్ వాళ్ళే ఉంటారు, మన ఫ్రెండ్స్ వాళ్ళ నేమ్స్ తోనే ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేస్తారు.
ఆ మనల్ని బ్లాక్మెెయిల్ చేస్ తే తుల్లివే కొంతమంది బ్లాక్ మెయిల్ చేసి ఫొటోస్ షేర్ చేయించుకోవడం కానీ ఆ ఫొటోస్ ని రాంగ్ వేలో కన్వర్ట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో అబ్ అప్డేట్ చేస్తాను అప్లోడ్ చేస్ చనువు నువు లాయ్ ఇలా అని చెప్పి సంథింగ్ అలాంటివి ఎక్కువ అయిపోయాయి ఒకప్పుడు
వాల్ ఇంకా పోస్ట్ చేయడము మన ఫ్రెండ్స్ వాళ్ళంతా అదే ప్రన్సిపాల్ అంతా అదే అనుకొని ఇంగ ఆక్సెప్ట్డ్ చేస్తారు అట్లా అట్లా వాళ్ళు చాలా చేసేస్తా క్కడ మళ్ళ చూస్తా ఇగ అే ఏది నిజం ఏది అబద్ధం అనే కూడా నమ్ అ
అరే అది ఒకటి వచ్చింది టెక్నాలజీ మంచిగా యూస్ చేద్దాము అని అనుకునే వాడే లేడు ఇంకా దాన్ని వాళ్ళు ఏ పర్పస్ మీద వాళ్ళు దాన్ని ఆ టెక్నాలజీని
అలా అనుకుంటే ఇప్పుడు అందరి జీవితాలు బాగుపడేవి అలా ఎవరుషస్తారు చెప్పండి
ఒకప్పుడు ఈ ఈ టెక్నాలజీస్ రావడం ఏంటో దాని దాని వల్ల చేయపోవడం ఏంటో దాని బదులు ఉంటే అవేవో ఆ టెక్నాలజీస్ ని మీరు ఇంప్రూవ్ చేయకోకుండా అక్కడే అక్కడ తిన్నా బెటర్ ఏమో సారి కానీ కొంత మంది ఉంటారు కదా స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళు జాబ్ చేసే చాలు కొంతమంది బాగుండాల మంచి పొజిషన్ లో ఉండాల మన తల్లిదండ్రులని ప్రౌడ్ గా ఫీల్ చేయాల అనే వాళ్ళు ఉండరు అలాంటి వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుది అలాంటి వాళ్ళని కూడా నాశనం చేసిస్తుంది ఇది
మన ఉపయోగం మీద
ఆ ఇప్పుడు వాళ్ళు ముందు ఒకప్పుడు బాగా చదివే వాళ్ళు ఇప్పుడు ఇలా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ఆ చదవడమే మానేసి టెస్ట్ పెట్నప్పుడుల్ అయ చెడము అంత కాపీ పేస్ట్ మొత్తమి ఇప్పుడంతా
ఆ మనం చదువుకునే ఏజ్ లో అయితేనా అప్పుడు ఫోన్స్ ఏమిండవి కాబట్టి ఇంక ఓహస్త పుస్తకాలు చూసి అట్లా ఇట్లా చదువుతుంటా ఉండే వాళ్ళము
నా మొబైల్ లేక చాలా హ్యాపి హిగా ఉంటుంది అని అనిపిస్తుంది ఈ మొబైల్ ఎప్పుడైతే మన చేతికొచ్చిందో ఆ
ఇంకా అప్పుడైతే ఇంకా మనుషులతో బాగా గడిపే వాళ్ళు ఒకరి బాధలు ఒకరు పంచుకొని ది
అసలు మనం డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ మనుషుల్ని చూసే వాళ్ళము డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ వచ్చేటివి రెం డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటా అలా ఉండేది ఇప్పుడు మొత్తం గా
పోయి పక్కన ఏం జరుగుతున్నా పట్టించు కునే నోధు నాదుడు లేడు
అది ఫ్రెండ్స్ అదే రాను రా మాట్లాడదాము రాను రా ఫ్రీగా ఉన్నా లే ఏం మాట్లాడతన్ రీల్స్ చూద్ధం ఏముందిలే రీల్స్ చూద్దాం రీల్స్ చేద్దామా రీల్స్ చేద్దామా స్టోరీ పెడదామా
ఆ అంటే మనకి మైండ్ రిలాక్సేషన్ కోసం రీ రీల్స్ చేయడం మరి అదే అంత తప్ పని చెప్పలేను కానీ ఎక్కువ అడిక్ట్ అవ్వకుండా జస్ట్ ఎంతలో ఎంత రిలాక్సేషన్ లో అంటే రిలాక్సేషన్ లా ఉండాలా
ఆ అంతవరకే వీళ్ళు మితమీరిపోయారు
అవును
ఏం చేస్తాం ఏం చేయలేము దాన్ని ఎలా చేం చేయయాలో కూడా ఆ కనిపెట్టిన వాళ్ళకు కూడా అసలు ఇకాలాంటి వీళ్ళు ఇంప్రూవ్ చేస్ ఫ్రీగా ఉన్న అని చేస్తి ఇంగేమి ఉన్నారు లాస్ట్ కి ఏమవుతదో ఏమో మనకి కొంతమందికి ఏమో దీని వల్ల బెనిఫిట్స్ కొంతమందికి ఆన్లైన్ క్లాసెస్ ఇంటర్నెట్ ఇప్పుడు మనకి కావాల్సిందంత సెర్చ్ చేసి దాని గురించి ఎంత మో తం తెలుసుకోవచ్చు డెప్ ఆ అలాంటివన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి అలాంటి మంచి మంచి ప్లాట్ఫామ్స్ అలాంటివన్నీ ఉన్నాయి కానీ దాన్ని ఎవరిప్పుడు అంత యూస్ చేయడం లేదు
అదే ఇప్పుడే ఇలా ఉంది నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో
ఏఐ అంటారు ఇంకేవో అంటారు అలా చేసుకుంటూ పోతే ఉ ఇంకా
ఆడిట్ చేసినారు అంతే దాని వల్ల కూడా చాలా మంది లైఫ్ స్పాయిల్ అయి
ఆ వాళ్ళకు తెలియడం లేదు ఏఐ అనేది వీళ్ళ ఫొటోస్ ని అంతా క్యాప్చర్ చేసి దాది డేటా దాందుకు అది స్టోర్ చేసుకుంటుందని వీళ్ళకి తెలియడం పిచ్చి పిచ్చి పిచ్చి మొగోల్లాగ పెట్టేస్ తమంటారు నాకు ఇలాగాల నాకు పిల్లలతో కాల్ల నాకు బాయ్ ఫ్రెండ్ తో కాల నాకు గర్ల్ ఫ్రెండ్ తో కాల్ల అని ఏం చేస్తారయ్యా
క్లాస్ లో ఒక అబ్బాయిదైతే ఏం చేశారంటే ఆ అబ్బాయి ఫోటో కి ఒక అమ్మాయి ఫోటోని అంటే ఎవరో అమ్మాయిని యాడ్ చేసినట్టుగా ప్రామ్ట్ ఇచ్చారు బ్యాడ్ చేయండి అనేసి
అబ్బాయి చేయలేదా వేరే వాళ్ళు చేసారా
అబ్బాయిలే ఎవరో చేశారు
పాపం కదా అతను పాపం ఎలా ఫీల్ అయ్యారో వాళ్ళ
పబ్లి అది కాక పబ్లిక్ గా పబ్లిక్ అకౌంట్ లో షేర్ చేశారు ఆ ఇంక అందరూ చూసేసింటారు వాళ్ళ నిజమే అనుకుంటారు ఇప్పుడు ఒకవేళ మనం అయితే ఎడ్యుకేటెడ్ అన్ ది మన కొద్దిగా ఎడ్యుకేటెడ్స్ వాళ్ళయితే అర్థం చేసుకోగలరు అది ఏ ఐ లే అనేసి కానీ ఇప్పుడు ముసలి వాళ్ళు మన అవ్వ తాత్ త్త వాళ్ళు ఉంటారు సరిపోని వాళ్ళు అది ఏ ఐ అని చెప్పినా వాళ్ళు నమ్మరు అదే నిజమే అనుకునేస్తారు
పాపం ఆ అబ్బాయి అలా ఒక ఉమ్ వాళ్ళుది ఏదో చేసుకోవాలనుకుంటే వాళ్ళది చేసుకోవచ్చు కదండి ఈ పక్
ఆ ఏదో వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం పక్కనోళ్ళని నాశనం చేస్ తర
ఆ ఇవి ఈ జనరేషన్ మొత్తం అలానే ఉంది ఏం చేస్తాం ఏమన్నంటే మోడల్ మోడల్ అప్డేట్ అంటారు ఇంకేమంటే ఫ్లాష్ మ్యాన్ ఏందండి ఇదంతా
ఫ్లాష్ ఉమ్మెన్ కూడా ఇంగ
ఆ అవేవరు తక్కువ ఇంకా ఇంకా మనం దారిన పోతంటే ముసలి వాళ్ళు కూడా పోయేసి ఇప్పుతా చూస్తా ఉన్నారు వాళ్ళకేం ఆనం
ఇంకా వాళ్ళు కూడా ఇంకా ముసలి వాళ్ళు కూడా ఏమో ఫేస్బుక్ ఇన్స్టా
అంటే వాళ్ళంటే ముసల్లోళ్ళు ఈటై ఈ ఇంకా వాళ్ళు ఆ ఏజ్ ఏం చేయగలుగుతారు ఆ ఒక్కటి తప్ప
అమ్మో
ఆ వాళ్ళ వాళ్ళు చూసినా తప్పు లేదు వీళ్ళు ఏందో అయింది
అంటే ఎప్పుడు అంతే ఇప్పుడే ఏఐ జనరేషన్ ఇలా దట్టు ఈ ఏఐ రావడం వల్ల జాబ్స్ కూడా రీప్లేస్ అయిపోతున్నాయి అంటే ఒక థర్టీ మెంబర్స్ ని తీసేయడం ఒక రోబోని పెట్ ట్టుకోడమూ
ఆ ఇదేందో రోబో
వీళ్ళు ఎందుకులే నిదన్ ఉనే సాలరీలు బొక్క అన్నట్టు వాళ్ళు తీసేస్తున్నారు. ఇప్పుడు మనం ఇంత చదువుకునే వాళ్ళల జాబ్స్ లేకుండా తీసేస్తే ఇంక ఏముంటంది ఉపయోగం ఏఐ వల్ల కొన్ని ఉపయోగాలు కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి అండి
ఉమ్ ఇంక మనం ఎందుకు మన చదువు మన చదువుకి వాల్యూ ఏన్ కి మనకి వాల్యూ ఏం ఉంటుంది సరేలేండి ఇంకెంత మాట్లాడుకున్నా అన్ అంతే కాని ఇంకా
ఇంకా ఏమన్నాంటే ఏ ఆ
సరేలేండి ఉంటాను బాయ్
ఆ సరే వన్